గుడ్ గుడ్ మార్ర్నింగ్ ఇ
అ
అడుకు లేదాంకా
లేదు లేదు మ్యాథ్స్ ఉంది కదా చూసుకుంటుంటే ఇంకా పడుకోలేదు నువ్వు పడుకోలే ఇప్పుడు వరకు పడుకోనలేసిన ఆ ఆహా
ఆ
ఎట్లుంది అంతే ఇంకా టెస్టింగ్ ఏం లేదు కదా ఫైనల్ లాగా
ఆహా ఏమంత లేదు
ఏదో నార్మల్ మచ్ అనిపిించది
అవునవును
ఓన్లీ విన్నర్ అయిన వాళ్ళకి కొంచం అంటే జోష్ ఉంటుది వాళ్ళ టీం అనిగాని మనక ఏమంతా లేదు
ఆ ఎందుకంటే అదేమంతా
ఆ హై స్కోర్ ఉన్నా అయిపోయింది
ఆ హై స్కోర్ నింటే మళ్ళా సూపర్ ఉండేది
అవును మన్ష ఉండేది తఫగా
హ
ట్రైజారంండి అప్పుడు మ్యాచ్ అటేట్ అయ్యాను
అవును ఇదేమంత అనిపల
ఆ కం సంగ మీరున్న పడుకున్నారు అందరూ
లేదు ఒక అమ్మాయి ఫోన్ చూస్తుంది ఇంకో అమ్మాయి పడుకునింది మీ రూమ్ లో వాళ్ళు
మా రూమ్ లో పడుకుంది
పడుకునింద ఏమిరుస్తారు గా పడుకనింది
అంటే ఇలా మ్యాథ్స్ చూడదు బోర్ కొట్టేసి పడుకున్నా ఇంక
అవునా ఓకేఓకే ఏమో ఈ రజు టయర్డ్ గా ఉన్నట్టుంది
ఆ అవును కొంచెం అలసిపోయినట్ తుందంటా అంటా నిర్సంగా
ఆహా
పడుకుంద్
ఓకే ఓకే మేము టెంపుల్ కి వెళ్ళింటి మీరు
అవునా బాగుందా అంటే చాలా మంది వచ్చినార అయలా?
ఆ ఫుల్లు రష్ నున్నారు
ఆహా ఇలా మండే సండేగా కదా
హమ్
హమ్
అన్
బాగాయిందా దర్శనం.
ఆ బాగాయింది
హమ్మ
థాట్ టూ ఈరోజ్ పౌర్ణమంటా.
అవునా
హమ్
కాటేరమ్మ గుడి అంటే ఏ దేవుడు ఉంటాడు అసలు
అమ్మవారే
అమ్మవారా లోపటా
అవును
ఆ బయట ఉంది చూడు ఇట్ల ఒకది స్టాట్యూ లా వేముడు అదే
నా దగ్గర ఉంది ఫటో పెద్తలే మళ్ళా తర్వాత
ఆహా ఆ అమ్మవారే నా ఇట్లా నాలికం ఇట్ల తెరిసి
ఆ అమ్మవారే
ఆహా
ఉహ్ అదేదో స్టోరీ అంట శివుడితో ఏదో సంథింగ్ అని చెప్తున్నారు.
ఆ ఎనకాల కూడా ఏదో కన్స్ట్రక్షన్
ఆ ఎన్నో ఫీట్స్ అంట
ఆ అది పెద్దగా కనవాడ్ తుంది కదా అది చనా టైం బట్టు గాని
ఆ కడుతున్నారు ఇంకా కడుతున్నారు బట్ టైం అయితే పడతది. చాలా డేస్ ఏ పాడ్తాది.
హమ్ కానీ లోపటికీ కదా అంటే ఏమి బస్సెస్ అంటే ఓన్లీ బస్
బసస్ ఎల్తాయ్ క్యాబ్ చూడా వెళ్తాయి కానీ సిగ్నల్ రాదాడా చాలా
ఊర్లా ఉన్
ఆహ్ కానీ క్లైమేట్ సూపర్ ఉంటదడా అసలు ఇరోజ్ సు సూపర్ ఉన్నింది సండే క్లైమేట్ మాత్ర
ఉహుమ్ అది కూడా ఇపుడ్ ఇది ఇక్కడ్నేన లే కపోతే ఔట్స్కోర్ట్ ఆహ్
అఔట్ స్కట్స్ఎహ్ అనుకుంటా నాకు తెలిసి
ఆహా
హమ్ పెట్నా చూడు
మన సైడ్ లేడా ఆహ్ దేవుడు
మన సైడ్ లేడు లేదు అమ్మ
ఆహా
హమ్ మాయి వాట్సాప్ స్టేటస్లు అన్ని నీల్
అమ్మో ఇగా అన్ని అయ ఎ వాల్లే అమ్మా
హమ్ వాళ్ళే ఉంటారు
హమ్
హమ్ ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే ఏం విశేషాలు
ఇంకేం లేదు విశేషాలు మేము మసాలా పూరి తిన్నాం
ఉమ్ ఐస్ క్రీమ్ తినలేదా ఐస్ క్రీమ్ తినలేదా
క్రీమ్ తిన్ల ఐస్ క్రీమ్ తింటే షెడ్ కెళ్త కానీ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తోంద్నకు
అనిపిస్తాయి అనిపిస్తే అయ్యాయే
నాకి ఇంకా ఐస్ క్రీమ్ మీంద పోతోంది మనసు
హు పోయి తెరిచకో కింది గెల్లి మీ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి
ఏమోద్దులే
ఇంటి పక్కనే ఇ లాస్ట్ షాప్ ఉంటది. ఆ షాప్ లో అయితే దగ్గరనే కదా ఏమటే రావచ్చు.
ఏమొద్దులే స్వామి ఈరోజు
ఎందుకు అవసరమా రిస్క్ తీసుకో తెలిచ కూడి బనే
అయితే టానిక్ తాగాల్సిందె నువ్వు
ఆల్రెడీ అది చేది ఉండదు బాగుంటది. అని చెప్పి తాపచ్చింది.
చేదు అది ఏదైనా దగ్ గుది చేదుగానే ఉంటది. తియ్యగుంటద మరి
ఉ
నిన్ను తాగాలని చెప్పి మీ ఫ్రెండ్ అట్లా చే సింది.
హె మోసం చేస్తారు మళ్ళా వాటర్ తాగద్దు అని చెప్ చెప్పింది ఫస్ట్ తాగచ్చు అని చెప్పింది. మరి తాగకూడదు అని చెప్పింది. తాగిన తర్వాత ఉతికి పడేయాలి దాన్ని పొట్టి దాన్ని.
సమగదారా
ఎన్ని అది ఎన్ని వేసుకున్నా అంతే
అయ్యయ్యో
అదీ నాకు టైమ్ పడుతు తుది
ఆవిరి ఆవిరు వ కొచిగా తగుద్దే ఏమో చు గూడు
కాఫీ ఓడైనా ఆవిరి ప
ఎందుకు తగ్గిద్ది మంచి గ్లో కొడుత్తది. తెలుసా పసుపు అను కొంచెం దట్ అదేంటిది జెండుబామ్ వేసుకొని వాటితే మంచిగా తగ్గుద్ది.
హ హ ఉ ఏం తగ్గుద్దో ఏమో
ఇంకేంటి చెప్పాలి మీరే ఏంచెతున్నారు మీరు? రూ లో అందరూ
ఫోన్స్ ఇస్తున్నారు
ఇ ఉంది నేను ముందు హా లో లైట్ వేసి ఇంకా మాట్లాడుతున్నా న నిద్ద్ర రాట్లేదని
ఆా ఓకే ఓకే
ఉ
నేను పడుకుని ఇంటవేమో అనుకున్నా
లేదు లేదు పడుకోలే
ఆ
హ
ఇంకేంటి మరి మీ రెం మునకయి బాగుందా
ఆ మునక్కాయ బానే ఉంటది మునక్కాయ కింది
అ పిల్ల అంత డిఫరెంట్ ద
అవును మునక్కయ డేంజర్ అంటే సంథింగ్ లైక్ మనం ఏది సీక్రెట్ అనేది చెప్పొద్దు మునక్కాయకి ఎప్పుడైనా గుర్తుంచుకో
అవునా
ఉనకాయి అమ ఆ ఆమ ఆంటీ కూడాడలి పెద్ద్ద
పోయామ్మా
ఒక రోజు ఏమైని తెలుసు సినిమాకి తీసుకెల్లా కదా మీరు
ఆ
అది పోయి ఆంటీకి చెప్పింది ఆంటీ అన్నదంట మరి నీవు నీతో వచ్చినామా నీతో వెళ్ళకుండా వాళ్ళతో ఎట్లా వెళ్ళింది నిన్ను నడగలేదా రమ్మని అని అన్నదంట
ఓ ఈ ఎవరితో వెళ్తే ఏమంట ఆంటీకి
ఆమెకి ఏందంట ఈమెకి ఏందంట
ఆ ఎవరి ఇష్టం వాాలది ఆమే వడ రమ్ వాళ్ళతో ఉంటది మనతో ఉంటదా
ఆ నేను అక్కడ కూడా ఆఫీస్లో కూడా ఏమి ఉంటర్లే నా అమ్మాయితో
ఆ ఉండొద్దు
నాకు అసలు మొన్న ఏమైంది తెలుసా
ఆ
టి మేల్ పెట్టి మేల్ టెస్ట్ టెస్ట్ కాదు కోర్స్ వచ్చిది కదా మనకి ఈ దాంలో ఇన్హెల్
ఆ
పోర్ సస్తే అది ఆ కోర్సేపు చెప్పిన తర్వాత డౌన్లోడ్ చేసి సర్టిఫికేట్ ట్రైనర్ తెప్పిడు ఆయన మెయిల్ క పెట్టమని చెప్పిండు
ఆ
అయితే నాది అయిపోయిన తర్వాత పెడుతున్నా పెడుతుంటే ఆమెది ఈ ఆమెది అయిపోయింది అయిపోయిన తర్వాతా నాదిగడు పెట్టు అని అన్నది అంటే నేన న్నా ఆగు న అది అయిపోయిన తర్వాత పెడతా అని చెప్ప అంటే అయ్యో తెలివనప్పుడే కదా నేను పెట్టామని చెప్పి అనేది
హ
ఇట్లా అంటున్నావ ఏంది అని అన్నా అయ్య నీ కా తులేదా పనము నేను ఐపోయింత త పెడత దా అన్న కదా నేన అను అంతలోపు ట్రైన్దే వచ్చిండు మా దగ్గరికి నేను ఆయనకి సెండ్ చేస్తా న్నా మేల్ అడిగిన ఇదే కదా మీ మీరు అని అడిగితే చెప్పిండు ఆయన ఇంకా అమ్మది ఆయననే పెట్టింది మీకు పెట్టరాలి అని ఆ ఏమనుకుంటారు ఆ ఏమనుకుంట స్తర్ వాళ్ళు కనీసం బేసిక్ ఇది కూడా పెట్టరాదా అని అనుకోరాా
ఆ ఏ మాట్లు చేస్తారా పిల్ల
ఆ ఇరికి ఏం చేసిద్దో ఏ మరి మాటలు అయితే ఫుల్ బుద్దిగా చేయడం ఏమి రాదు కనీసం వాళ్ళు ఏంటి క్లయింట్ వీడియోస్ తినమని చెప్పారు ఇ పెట్టలేదు పడుకుంటుంది
హ హమ్
సరే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదిని నేను కాదు చెప్పడానికి నేను కాదు కదా ఆమెక అని నేను సైలెంట్గా ఉన్నా
అంతేలే
అంతే కదా నాకేంది తర్రత పైకెళ్ళింది రాతి నే నేను ఎప్పటికైనా వేరే వాళ్ళిద్దరు ఉంటారులే వాళ్ళతోనే ఉంటాయికు
అ
వేరే వాళ్ళతో టైం పాస్ చేసిద్ది ఇంక్ వీళ్ళతో ఏమన్నా రిలేటెడ్ ఇలా రిలేటెడ్ ఉంటేనేమో చదువు లేకపోతేనేమి వాళ్ళతో టైం పాస్ చేస్తాం
హ అంతేలే ఇప్పుడు మనకు నచ్చినాలతో మనం ఉంటాం అన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఆంటి కి అవసరమా గమ్మున ఉండమను అయమ్మని
నాకు తెలిసి ఆంటి దగ్గర రోజు
సరే ఉండు ఒక నిమిషం కాల్ వస్తుంది చేసా
సరే సరే